సరే కట్లేక ఇప్పుడు హలో మాటలు వినిపిస్తున్నాయా
హ్మ్
ఆ కొంచెం నెమ్మదిగా మాట్లాడాలి అంటే ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత నీకు అక్కడికి వస్తది అందుకే టెన్ మినిట్స్ మాట్లాడాలి నా పేరు కొం చెం స్లోగా మాట్లాడాలి తెలుగులోనే అర్థమైనట్టు
ఆ ఆ
ట్లాడాలి ఒక కాల్ కి టెన్ మినిట్స్ త్రీ టు ఫైవ్ సెకండ్స్ టెన్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ దగ్గర. ఐపేన్ తవాత కాల్ కట్ చేసేస్తాను నేనే
ఉమ్
ఫస్ట్ ఇది ఫస్ట్ కాల్ కదా ఈ ఫస్ట్ కాల్ లోన్ నువ్వు ఎత్తవు చెప్పు ఎలాగో మూడు కాల్స్ చేస్తావ్ మూడు కాల్స్ ఎత్తవు సె నెక్స్ట్ కాల్ చేస్తా అది కట్ చేసేయ్
ఉమ్
ఇంకో కాల్ చేస్తా ఆ ఆరో ఆ నెక్స్ట్ కాల్ మాట్లాడరా ఆ నెక్స్ క్స్ట్ కాల్ కూడా మాట్లాడు మూడు కాల్స్ మాట్లాడాలి లేవననే
నాకు అర్థం కావట్లేదే, నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పు ఫస్ట్ ది ఓ మాట్లాడుతా
సెకండ్ కట్ చేస్తావు. సరేనా థర్డ్ ఫోర్ కూడా మాట్లాడుతావు అరే వాయిస్ రావట్లేదే నీది అరే నువ్వు వాయిస్ రావట్లే ఆగు మళ్ళీ చెప్పు
మాట్లాడురే కాద్ ఏంటి, నెంబర్షిప్ ఏ కాల్స్ మాట్లాడాల
మాట్లాడాలి త్రీ ఫోర్ మాట్లాడాలి
త్రీ క
దేన్ని త్రీ కాల్స్ వన్ త్రీ ఫోర్ మాట్లాడు టూ కట్ చేసే వన్ ఏమో లిఫ్ట్ చేయక ప్చ్ చెప్పు అరే నీ వాయిస్ రాటలేదురా సిగ్నల్ లేనట్టుంది
మాట్లాడగా ఆల్రెడీ
నువ్ మాట్లాడుతున్నావు నా వాయిస్ వస్తుంద నీకు నీట్గా
వస్తుంది
నీది అయితే రాట్లేదు నాకే సిగ్నల్ లేదు బయటకి వస్తాను కదా చెప్పు ఆ రోజు ఫోన్ చేసి కర్చ్చ చేస్తాం ఏదో మాట్లాడుతున్నాం కాలేజ్లో ఉన్నావా
లేదు
ఇంట్లో
ఇప్పుడు ఇంటో ఉన్న
ఓకే ఓకే
అది కాదు ఇప్పుడు డబ్బులు గురించి మాట్లాడచ్చు మాట్లాడు కు
మాట్లాడు చన్న వచ్చింది మాట్లాడవచ్చు భూతులు మాట్లాడకుడదు మ్యాడ్రో సస్ కోదు మీకు దీని గురించి మాట్లాడవచ్చు నచ్చింది మాట్లాడుకోవచ్చు డబ్బులో నీకు ఎలాగంటే స్పీకర్ అవ్వదు స్పీకర్ అవ్వదు
ఒకక్క నిమిషం
కచ్చేక కలు
హలో
ఉమ్ చెప్పు
నాకు డబ్బులు ఎలా వస్తార ఇందులో నేనేం
చెప్తా చెప్ నువ్వేం చేయలేదు ఇంకా మాట్లాడక నాకు ఒక నా టాస్క్ కరెక్షన్ అవ్వడానికి వన్ వీక్ నుంచి టూ వీక్స్ పడతాయి దాని తర్వాత నీ అకౌంట్ కి ఇప్పుడు నువ్ ఏదైతే యాప్ వాడు న్నామో యాప్ లోనే పడతాయి ఐ థింగ్స్ సో యాప్ లోనే పడితే దానికి నువ్వు అకౌంట్ బైండ్ చేసుకొని చెయ్యాలి కానీ నీ ఫోన్ పడదు అంత ఫాస్ట్ గా ఫోర్ హండ్రెడ్ తక్కువ డబ్బు పడవు నాకే పడతాయి ఆ డబ్బులు కూడానా అందులో నీ కొడతానులే
నీకే మేటి
కాలీకి యైట్ రూపీస్ పడతాయి కదా ప్రని క కాల్ చేయకపోయినా ఫోన్ పడాలి కానీ నీ ఫోన్ కొత్త కొత్త అకౌంట్ కద నీది నే ఫస్ట్ టైం కదా కాబట్టి నీకు పొడవు
ఉమ్
నా అకౌంట్ ఇవాళ
అయితే కొన్నా ఇచ్చేల
మ్మ్ నీ నీకు కూడా నా అకౌంట్ ఇవ్వాలి నీ ఫోన్ లో కూడా అప్పుడు నాకు పడితే నేను దాంట్లో కొడతానులే కానీ కొట్టండి
నాకు నూట యాబ్భై కొట్టు చాలు
సరే సరే కొడతా టూ వీక్స్ పడతదిలేర రావడానికి టూ వీక్స్ నుంచి వన్ వన్ వీక్ నుంచి టూ వీక్ మధ్యలోపూ
ఓకే
ఎంతసేపుయిందిరా బాబు ఏను మాట్లాడుకోవడం అలాగ నచ్చినట్టు త్రీ మినిట్స్ అయింది సరే ఈ కాల్ మాట్లాడినప్పుడు తెలుస్తుంది రా కొద్ది నిమిషం ఎంత నెమదుగా గడుస్త దాన్ని
ఇంకేంటైతే ఇంత స్లోగా నడుస్తుంది అయ్యా వాయిస్ రాట్లే నిది హలో హలో
ఆ అయిపోద్రా నిషాల
హ లేదు లేదు మాట్లాడ సైలెంట్గా ఉండకూడదు నేను ఆ కంటిన్యూస్ విష టాక్ కంటిన్యూస్ మాట్లాడాలి ఆ చెప్పు నీ ఇది బ్రేక్ అవుతుంది ఇప్పుడు
వస్తుంది వస్తు
ఆ కంటిన్యూస్ గా మాట్లాడాలి నేర అయిపోంద్ర అది కాదన్న అదంత తవాత
మరి మధ్యలో గ్యాప్లు ఇచ్చేతును
చిన్నదే కదా చిన్న చిన్న గ్యాప్ పర్లేదు
హ వచ్చే ఏంట ఆల్రెడీ ముందు
ఇది ఇది ఫోన్ ఇది ఫోన్ ఫ్రం అనే టాస్క్ రా ఇది రెడు వేల రూపా టాస్క్ నేను ఫస్ట్ టైమ్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు మా సనియర్ చెప్ప పడు చాలా కొంతమంది వస్తాయి అనమాట అప్పుడు నాకు ఫస్ట్ టైం వెయ్యి వచ్చింది ఆడు వాడు చెపినందుకు ఫోన్ర్ తీసుకు కున్నాడు సిక్స్ హండ్రెడ్ నేను ఒక పది మంది దగ్గర్ తీసేస్క్ కొన్నాలుగె
పది మంది తీసుకునే ఏటి
నేను పది మంది చేయించాను రా నేను ఒక చాలా ఆ మధ్యన ఒక టూ త్రీ ఫోర్ కే దగ్గర నేను ఖర్చు పెట్టేస్తాను అందరి దగ్గర తీసుకొని నేనే చెప్పినందుకో రిఫరల్ టైప్ దాని తర్వాతదో అ ఫోర్కె దగ్గర యాక్చువల్గా అయితే వన్ థౌసండ్ చేసినందు కో దాని తర్వాత రీసెంట్గా కాశీకి వెళ్ళాం కదా
మ్
ఇంకా ఒక మ్ టూ వన్ టు టూ వీక్స్ ముందు ఇంకోటి వచ్చింది దీన్నించే కాదు కాశీకిళ్ళం కాదు కాశీ కి వెళ్లాం కాదు రా కాశీ కి మమ్మీ ఇచ్చారు గానీ ఇంకో వెయ్య కాశీకెళ్ళం ఇప్పుడు ఇంకో టాస్క్ వచ్చింది పదమూడు వందలుది
హ్మ్
ఈ సారి ఎవరితోనూ చెప్పలేదు ఇదైతే కార్యయాప్ ఇచ్చింది కాబట్టి పదమూడు వందలు నావే ఇప్పుడు రెండు వేలు ఇచ్చింది ఫోన్ ఇది ఫోన్ ఎ ప్రెండ్ అని టాస్క్ ఈ రోజు నైట్ లోపు సబ్మిట్ చేయాలి
ఎలానే వస్తుంటాయి మనకి అలాగే వాడుతుంటే అహ ఇందులోనే వస్తాయా మనం అలా వాడితే అంటున్నా
ఆ వస్తాయి వస్తాయి
మనకి ఎలా తెలుస్తుది అంటే వచ్చింది లేంది అన్నది
టాస్క్ సా
హ్మ్మ్
ఇది ఒక టాస్క్ ఫోన్ అయిండ్ అని లేదు లేదు వాట్సాప్ నేను ను్వు నెంబర్ తో లాగిన కదా నీకు వాట్సాప్ మెసజ్స్తను డైరెక్ట్ గా
ఆహా ఇలా టాస్క్ ఉంది నువ్వు వేరేడికి రెఫర్
కంప్లీట్ చేసుకుంటే ఆ ఫోన్ ఫోన్ మాట్లాడితే వస్తాయి లేదంటే ఒక ఇమే ఒక ఇమేజ్ ఇస్తడు దాని గురించి మాట్లాడేది రీసెంట్ గా పదమూడు వందలు వచ్చి చెప్పాను కదా అ జస్ట్ చిన్న సర్వే అది జస్ట్ సర్వే నీకు ఏ ఎలా మాట్లా మాట్లాడుతుంది ఇవి మంచి టెక్నాలజీ ఎలా ఉందని సర్వే చేసినందుకుైవ్ మిట్స్ పదిమూ వలు ఇచ్చండు అందరికిీ చెలో
హ్మ్మ్
అందుకే ఇది మంచి చెప్పయి కానీ ఇకు కాస్ట్లు ఎప్పుడు వస్తాయని నీకు తెలీదు హ్మ్మ్
అ చాలవా
చ అదే ఎన్నికు టాస్క్లు వస్తాయా లేదు ఎప్పుడు వస్తాయని చెప్పలేం అదేరా ఎనబడుతుందా హలో టాస్కు లు వస్తాయ అని నమ్మ అదే టాస్క్ లోని నెంబర్ మీద వస్తాయో లే పోో లేదా అసలు ఎప్పుడు వస్తాయని చెప్పలేం సడన్ సడన్ గా వస్తాను నేను
అవు అప్పుడు వచ్చినప్పుడు చేసుకోడనా
వాట్సాప్ మెసేజ్ వస్తుంది దాన్ని కస్ కొట్టి ఓ ఇంట్రెస్ట్ జెన్న్ చ హ్రెడ్ పసెన్ జన్
ఐదుస ఉంటావా
అందరికి రిఫరల్ చేసుకుని దబ్బాను గాని వాళ్ళ దగ్గర తీసుకు అందరికి రిఫర్ చేసుకొని తీసుకున్నా గాని యాక్చువల్ గా అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అ నింగ్సనాాలి ఆ సిగ్నల్ మరీ లాంగ్ కదా ఇప్పుడు హలో హ హలో
హ హలో చెప్పు అందరికి రెఫరల్ చేసావు గాని
ఆ అందరి క రిఫర్ చేసిాను కాబట్టి నాకు అలా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వచ్చింది రాట్లేదు నా వాయిసు హలో
బ్ల ఇట
యాప్ ఎక్కించి నందుకు రావే
మరి
యాప్ ఎక్కించి మాట్లాడి టాస్క్లు ఇచ్చిన కంప్లీట్ చేస్తుూంటే వస్తాయి
మరి రెఫరల్ చేసానంటన్నావ్
రిఫర్ చేయడం అంటే మా ఫ్రెండ్స్ కి నేను చెప్పాను చెప్పినందుకు నేను ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అలాగా ఆమె నాకు ఎలా చేసింది అలాగా అర్థమైందా
ఎందుకు ఫోన్ ది
ఇప్పుడు నాకు ఒక సీనేర్ చెప్పాడని చెప్పాను కదరా దీనికోసం ఒక సీనియర్ నాకు చెప్పాడని చెప్పానా వాడు ఫోన్ తీసుకున్నాడా థౌజండ్ రూపీస్ వస్తాయి నాకు నేను మా ఫ్రెండ్స్ కదే చేసా ఫోర్ హండ్రెడ్ టూ టెన్ ఫోర్
ఆహా అందుకు తక్కువ అందుకు తక్ ఆహా అందుకు తక్కువ చేయాలి లేకపోతే ఈ పాటికి పదివేలు వచ్చేవి
ఉ పది నెంబర్లు ఉంటాయి అప్పుట్లో కానీ ఫస్ట్ టాస్క్ అది ఎమజ్ రికార్డింగ్ టాస్క్ అనమాట అది చాలా ఎక్కువసేపు చేయాలి ఒక ఏ చేస్ ఇస్తాడు దాని కోసం నువ్వు సార్ ఒక ఇమేజ్ ఇస్తాడు దాని కోసం నువ్వు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ లో, మాట్లాడేాలి ఒక థర్టీ సె డిస్క్రైబ్ చేయ లేదోక ఏమ చేస్తాడు నచ్చింది ఇస్తాన్నాడు దాని గురించి ఇ ఇగో కాల్ చేసుకో కాల్ టెన్ మినిట్స్ అయిపోయిందిని ఇంకో కాల్ కి వెళ్లిపోవచ్చు
పుక్షకాలు ఒక పది నిమిషాలుయి ఆగి చేతాంప పర్లేదా
మ్ పర్లే నెక్స్ట్ కాల్ కట్ చేసా, అరే నెక్స్ట్ కాల్ కట్ చేసి థర్డ్ కాల్ పది నిమిషాలు లాగా చేస్తాను
మ్ సరే మ్
టైం అయిపోయిందా, అయిపోయింది సరే మరి ఈ కాల్ కట్ చేస్తాను నెక్స్ట్ కాల్ నువ్వు కట్ చే థర్డ్ కాల్ తవ వచ్చేస్తాను నేవు
సెకండ్ కాల్ చేస్తున్నాను కట్ చేయ్యాల
కట్ చెయ్ అ కట్
అసలు లిఫ్ట్ చేయి
లిఫ్ట్ చెప్పిన పర్లే నీ ఇష్టం నీ ఇష్ త
సరే సరే సరే
ఓకే ఐయామ్ డూయింగ్ ఇట్ బాయ్ బాయ్